హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ మీరు ఎలా ఉన్నారు
వెరీ గుడ్ ఈవెనింగ్ బాగున్నాం బాగున్నామండి
ఏం చేశారండి ఈ రోజు ఏం సంగ
చెప్పాలండి మీరే తిన్నారా మరి మీరు
ఆహా తినలేదండి తినాలా మీతో కాల్ మాట్లాడక తింటాను
ప్రతి రోజు లేట్ అవుతు
నా నా నాకు ే ఒకే నేను చెయ్యగలిగేటప్పటికి పదకొండున్నర పద పన్నెండు అయితా ండి మార్నింగ్ ఎగ్జాట్లీ ఫార్టర్ టు సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థర్టీ
ఓసారి లేట్ పడుకున్నా కూడా తొందరనె హెలేస్
హ నాకు తొందరగా లేచె అలవాటు అండి ఫస్ట్ నుంచి అండి తొందరగానే లేస్తాను ఇంకొకటి ఏంటిదంటే ఏ టైమ్ కి లే వచ్చినా కూడాఆ ఆ నైన్ అంటే మా మా అన్న బిడ్డ స్కూల్కి వెళ్తాది అన్నట్టు అయితే ఏంటిదంటే ఎనిమిది గంటల అంటే స్కూల్ ఉన్న టైమ్ ల అంటే ఆమెన్ దింపేటప్పటికి మనది మొత్తం స్నానం గి స్నానం అంత అయిపోతాది అండి హుమ్ మనం స్నానం చేసి ఇంగమెను దింపిడికి అటు పోతాం ఇస్కూల్ కి మనం ఇట్లా వెళ్తాం అట్లా
ఓకే ఒకె ఒకె ఒకె
చ చేసిన్ టెన్ టెన్ ఒక్లాక్ వన్ బె ఫుడ్ ఫస్ట్ అయితేనండి డైలీ ఇది దినొచ్చుగ కంటిన్యూ అండి ఇది ఇప్పుడైతే ఇ ఇప్పుడైతే ఇంకా స్కూల్ టైం లేట్ అయింది కదా
అవును అవును
ఇటు రెడి అయితది నే నిటు స్నానం చేస్తాను ఆమెను దింపే వస్తాం టెంపుల్కి వెళ్తాను వస్తాను అట్లా అండి
ఓకే ఓకే ఓకె ఎవ్రీ డే నా టిఫిన్ చేస్తారండి మార్నింగ్
ఆ డై లి చేస్తానండి
ఆహా టిప్ ఆ
ఈ ఓ ఈ రోజ ఈ రోజు కూడా చేశాను డైలీ చేస్తానుండి ఈ రోజు ఇంట్లోనే తిన్నాను పోహా తిన్నాను ఈ రోజు అటుకులు
ఓ ఓకె ఓకె ఓకె
ఇదండి రేపటికి మరి ప్లాన్ ఇంకా
రేపడిది చూడాలండి ఇంకేమైతుది అది అట్లా ఏం డిసైడ్ అయితే ల్లేదు ప్రస్తుతానికి ఇది చూడాలింక రేపట్ రోజ్ ఏమ తవె చూడాలె
చూడాలి ఏం చేస్తున్నారండి మీ ఆయన గారు
మా ఆయన గారు అ అవే చూస్తున్నారు దండి ఆ వారు గురించి అది తె పీజి గ్యాస్ గురించి పెట్రోల్ గురించి చెప్తున్నారు కదా అని న్యూస్ చూస్తున్నారండి
ఇప్పుడు ఎప్పుడయితదండి మనం మన మనదగ్గర మరి ఉన్నదా మ
ఆ ప్రస్తానికె అయిత అయితే మేమూ త్వర్ రంజాన్ పెట్టుకున్నాం కంపల్సరి వన్ అండ్ ఆఫ్ మంత్ వన్ మంత్ పక్కా వస్తది మాకు ఆల్రెడీ బుక్ చేసి ఉంచుకున్నాం బుక్ జేసిన వన్ మంత్ కయినా వస్తుది కదా అండి కవర్ అయితది అనేసి బుక్ చేసి అయితే ఉంచినాం
అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడికి వెళ్తే ఇస్తారట కదా అండి ఎల్పిజీ మనకు
మనకు అంత అర్జెంట్ ట మీదు కదండి
కానీ ఔట్ ఆఫ్ స్టాక్ స్టాక్ అయితే తే ఒకవేళ మనం నీడు ఉన్నప్పుడు మరి అస్త వస్తాధంటార అండి మరి
ఈ ప్రస్తుతానికి అయితే మరీ అంత ఏం లేదు మరి మరీ అంత ఏం లేదు కు వస్తది కొంచెం టైం పడతాది అని చెప్తున్నారు
ఆ
ఆ మెసేజెస్ అయితే అ చ్చింది మనకు
ఆ
ఆ ఒకవేళ మన కాస్త అతే మనం ఒక ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ డేస్ అయితుంది బుక్ చేసి ఇంకో టెండేస్ మనం వెయిట్ చేస్తే ఆాల కానే ఆ టెన్ డేస్ లోపు వస్తే మంచిది ఒకవేళ రాకపోతే ఆ టెన్ టెన్ డేస్ తర్వాత వెళ్లిన కూడా మనకి ఇస్తారు కదా ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అయితుంది అని చెప్పడానికి
అవును అది కూడా కరెక్టే మీ మీరు చెప్పింది కూడా కరెక్టే కదండి ఇప్పుడు తౌజండ్ ఆహ్ థౌజండ్ ఫిఫ్టీ ఏమో అంటున్నారు కదండి
ఓకే ఓకే వేరే చోట్లనే సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్తున్నారు
ఆహ మన దగ్గర అంతా ఇంకా ప్రైజ్ అనేది హైక్
ప్రైజ్ ఎందుకంటే మనకు రెస్టారెంట్ లో కూడా ఇప్పుడు హై ప్రైస్ చేసు స్తున్నారని కొన్ని దగ్గర ఆ ఇన్ఫెక్షన్ కూడా నడుస్తుందట
ఆ
అట్లా చేస్తే మాత్రము ఆ చలాన్ లు వేస్తాం అనేసి చెప్త
ఆహ్ కొందరు మ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈ పైనుంచి చేలి ఆర్డర్ ఉన్నది ఏంటి దాం గ్యాస్ అనేది మనము ఎవరికి ఇయ్యాలి ఓన్లీ హౌస్లోన్ వాళ్ళకి మాత్రమే ఇయ్యాలి రెస్టారెంట్ రెస్టారెంట్స్ వాళ్ళ కు హోటల్స్ వాళ్లకు ఇవ్వడం అనేది కుదరదు
ఓకే
ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేశారు కదండి.
అవునవునవును
చెప్పారు ఆల్రెడీ ఏమని చెప్పారంటే ఓన్లీ వీళ్ళకి మాత్రమే మీరు సిలిండర్స్ అనేది ప్రొవైడ్ చేయ్యాలి వాళ్ళకి ఇప్పుడు ప్రొవైడ్ చేసిన అది లేదు మనకు ఎందుకంటే రేపటి రోజు ఏం జరుగుతాది తెలవనట్టు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడు మనము అయితే విషయం ఎంట్ అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటే మనకు తెలుస్తలేదు
అవును
కానీ అటు సైడు వేరే దేశాలలో బాగా ఇబ్బంది అవుతున్నరండి ఇప్పుడు ఇప్పుడు ఆర్మీ ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ వచ్చేసి వాళ్ళు దింపారట వాళ్ళు ఆల్రెడీ
రెండు వేల పదిలో నోట్ నోట్లు రద్దు ఉండే
ఆ రెండు వేల పదిలో ర నోట్లు రద్దుండే
రెండు వేల పదహారు అలా
కరో ర రెం రెండు వేల పంతొమ్మిది లో కరోనా ఉండే
రెండు వేల పంతొమ్మిదిలా కరోనా ఉంటే రెండు వేల ఇరవై ఆరు లో ఎల్పిజి గ్యాస్ గివాడిని పరిశాన్ ఉన్నది
అయితే ఇప్పుడు మనకు అంత ఓకే అండి మనకు అన్నిటితో ఓకేనే మనకు ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ మన గ్యాస్ సనే బంది
మనకు ప్రాబ్లం దేనికి ఉంది ఇప్పుడు
ఓన్లీ గ్యాస్ తోనే కదండి మనకు మనం మనం మన దగ్గ
డబ్బులుండి డబ్బులు డబ్బులు లేక అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు రెండు వేల పదులు ఉండే మళ్ళా డబ్బులు ఉండి అందరు అందరు ఓకే వెలిసేటి ఇలాంటి పెళ్లిలు ఏమన్నా ఉంటేయి వస్తారు కద అంటే అసల్ ఫ్యామిలీస్ ఎవరు రాలే కరోనా అని ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు ఉండి గూడా మనుషులు నుండి ఏ ఏదో ఓ ఫంక్షన్ చేద్దామంటే మళ్ళీ ఏముంది ఇప్పుడు గ్యాస్ సిబ్బంది ఉన్నాది
సిబ్బంది అయితే యాక్చువల్ ఏంటిదంటే గ్యాస్ సిబ్బంది ఎప్పుడు ఎప్పుడు తొలగుతది చెప్పలేమండి ఇప్పుడు ఇప్పుడు ఇప్ ఇప్పుడు ఎప్పుడు అని ఎవరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అది రావాలి కానీ ఏంటిదంటే మన దగ్గర ట్యాంకర్స్ అస్తున్నాయి ట్యాకర్స్ అచ్చిన గూడా అనికి పబ్లిక్ ఉన్నది కదాండి చానా పబ్లిక్ ఉన్నాయి కదా మనల కోట్లలల పబ్లిక్ ల కోట్లల పబ్లిక్ లా దాన్ని ఎంత ప్రొడక్షన్ చేసినా ఏం సాగుతదండి
అవును కరక్టే కరెక్టే అండి
పాపులేషన్ కోట్లల్ల ఉన్నది ఇంకోటి మన ఇప్పుడు మన డైలీ లైఫ్ లో ఏంటిదంటే గ్యాస్ అనేది ఎప్పుడు మన మనం ఎంత ఆదా చేయాల అనుకున్నా కూడా అది అయితేనే ఉంటది ఇప్పుడు డైలీ టూ టైమ్స్ వండన్ ది అయితే కుదరదు
అవును కరెక్టే
ఒక మార్నింగ్ ఆఫ్టర్నూన్ వండింది అయితే మ ఈవినింగ్ అయితే మనం తినలేము ఇప్పుడు మధ్యాహ్నం చేసినా కూర సాయంత్రం దాకా మళ్ళా కాదు మళ్ళా మళ్ళా కూరయ్ చేయాల్సిందే ఇంకా త్రీ త్రీ టూ టూ త్రీ నుంచళి ఫోర్
అవును అవును
త్రీ త్రీ నుంచళి ఫోర్ టైమ్స్ వరకు అయితే ఎప్పటి కంపల్సరీ టీ అయితే తాగుతనే ఉంటారు ఎప్పటికీ ఇంగా ఎటువంటి ఎటువంటి పరిస్థితులల్లా మన ఇండ్ల లలో గ్యాస్ నడువాలంటే
ఇస్ కా మైండ్ అచ్చా రహిదో ఆఫీస్ కర్నేదో దేకు తి మి అవునండి అది అయితే కరక్తే ఇప్పుడు
ఉ ఇప్పుడు మనకి ఇటువంటి జాగల మనకు గ్యాస్ కాదు అంటే యాక్చువల్ ఏంటిదంటే అమెరికా వాళ్ళు కూడా అమెరికా వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు అంటే మేం దిగమంటున్నారు ఇప్పుడు అంటే యుద్ధానికి రెడీ అన్
అవును ఇప్పుడు ప్చ్ ఇప్పుడు మన్ న మీర్ ఇద్దరం గల్సి ఇంకొకరి క్ వార్ జేయడం లో ఆ వార్లు వళ్ళ ఫాదర్ చనిపోతే ఆన లైట్ ఎట్లా తీసుకుంటాడండి ఇంకా ఎక్కువ యుద్ధం అయి
యుద్ యుద్ధం ఎక్కువ అవుతది అయినా అయితే తను ఇరాన్ అతను ఏమంటున్నాడంటే నేను యుద్ధం విడువా అని అతను అంటున్నాడు లేదు నేను లేదు నేను ఏదో ఒకటి చేస్తా ఫైనల్ చేస్తా గప్పుడే నేను వెనుకకు తిరుగుతానని వీడు అన్
ఓ అదే కదా మరి అ దే ఇబ్బంది ఉంది కదా మరి ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఫాదర్ జనిపోక ప్చ్ ఒకవేళ వేరేటోళ్ళు ఎవరైనా జనిపో మరి ఇంకేదన్నా అయితే కూడా ఏదో చెప్ పచ్చు కన్న తండ్రి చనిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తి కూడా వద్లడు గదా ఫ్యామిలీలో ఇప్పుడు మ ఇదర గొడవ ఎమన్న ఉంటే ఫ్యామిలీలో ఆ మాటలే కదా అండి ఇవాళ కాక కాకపోతే రేపు అన్నా ఫోన్ జేయండి అనేసి అనుకుం టం ఎవరికి ఏదో ఒక ఎఫెక్ట్ అయిన తర్వాత త మనమైనా కూడా లైట్ తీస్ కోమ్ కదా అట్లాంటిది చనిపోయిన కన్న తండ్రి చనిపోతే ఇంకె కోన్
ఎక్కువ బాధ ఉంటది అతని అతని బాధ ఇప్పుడు అతను తీర్సుకోవాలని అతను చూస్తున్నాడు, కానీ ఒక్కటి ఒక్క విషయం ఏంటిదంటే అతనికి ఏ కంట్రీ కూడా అసల్ హెల్ప్ చేస్తేకదండి అతను అతను సింగిల్ గా కొట్లాడుతున్నాడు అతనికి ఏ కంట్రీ ఒకవేళ అతనికి మన కంట్రీగిన ఒకవేళ ఆ కొంచెం బ్యాక్ సపో పోడిచ్చేది ఉం అడిగిన అతను కూడా మంచిగనే పోటీ చేస్తడు. కానీ అతనికి అతనికి ఇచ్చేందుకు ఏ కంట్రీ ముందటకు వస్త లేదండి. అతను రెండు కంట్రీలకు, పోని. రొండు రొం రొండు రొండు కంట్రీలతోని అతను ఒక్కడే. కొట్లాడుతున్నాడు అటు ఆ అటు అటు వచ్చేసి. చేమ్. మన అమెరికాతోని ఇట్ అచేసి ఇజ్రాయల్ తోని. ఆహ్ అలా నడుస్తుంది. కానీ కానీ ఇప్పుడు ఎటులేని మన దగ్గర వచ్చి మనకి ఇబ్బంది పడ్డది కదాండి. ఇప్పు ఇప్పుడు మన ఇప్పుడు మన దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మన రైస్ ఇప్పుడు మన తిందామంటే టా రైస్. ఉన్నది తినే వస్తువులు అన్.
ఇప్పుడు మనకు అక్కడ నుంచి వచ్చేది ఓన్లీ పెట్రోల్ డీజిల్ మళ్ళీ తర్వాత. ఆహ్ ఆహ్ మళ్ళీ తర్వాత గ్యాస్ గ్యాస్ ఇంపార్టెంట్ కదండి.
అహా గ్యాస్ హింకా గి పెట్రోల్, డీజిల్ మూడ్ డే మనకు కావాల్సినయా.
మరి లాక్డౌన్ అనేసి ఎందుకు అన్.
లాక్డౌన్ అట్టిగా బ్లేమ్ చేస్తున్నారా అండి. అది కాదు లాక్డౌన్ చేయ లాక్ డౌన్ చేయవలసిన అవసరం ఏముందో చెప్పండి ఒక మాట.
లాక్డౌన్ మనకు వైరస్ ఏమన్నా ఉన్. ఉంటే వచ్చిందన్న కూడా. ఒక మాట ఉంటది. వైరస్ లేనిది ఏం లేంది లాక్ డౌన్ అనేసి అం ఎట్లుంటది.
కాదు లాక్డౌన్ చేయవలసిన అవసరం ఏమున్నది లేదు కదా అండి. లాక్ డౌన్ చేయవలసిన అవసరం అట్టిగానే న్యూస్ వాళ్ళు అది బ్లేమ్ చేస్తున్నరండి లాక్ డౌన్ లాక్డౌన్ అని. లా ఇప్పుడు లాగ్. లాక్డౌన్ అయితే ఇన్ఫార్మ్ చేయరా వాళ్ళు లా అయిన లాక్డౌన్ చేసేంత లేదు కదాండి. లాక్ డౌన్ చేయాల్సిన అవసరమే లేదు అసలు వాళ్ళు ఎందుకు చేస్తారు లాక్డౌన్ చెప్పండి. మీరు అవసరం లేదు లాక్డౌన్ది అట్టిగానే వాళ్ళు అన్. ఉన్నారు. సరే అండి మీతో మాట్లాడే నాకు చాలా సంతోషకరంగా అనిపించిదాండి. మీరు నాకు చాలా అమూల్యమైన సమయం కేటాయించారు. ధన్యవాదాలు.